హలో నీకి మా ఆఫీస్ లో ఒక విషయం చెప్ ద్దామని గుర్తొచ్చి కాల్ చేయమన్నా
సరే నాకు వేరే విషయం చెబ్దువ్ గని ఫస్ట్ ఆథరైజేషన్ డినైల్ గురించి చెప్పు
ఆథరైజేషన్ డినైల్ అంటే ఏం లేదు. ఆథరైజేషన్కి పర్మిష్ షన్ కావాలి ఏదైనా సర్వీస్ అనేది స్టార్ట్ చేస్నారంటే ఏదైనా సర్వీస్ అంటే, ట్ర్ మా మేడం అ తేప్పింది. లేమ ట్రైనర్ వచ్చి
మాకు మేడం చెప్పింది అట్లగాదే
మీ ట్రైనర్ అట్లా ఎప్పలేదా
ఆతరెజెష్ షన్ ఈజ్ టూ టైప్స్ ప్రియర్
ప్రియరు, రెట్రో ఆథరైజేషన్ ప్రియర్ ఆథరైజేషన్ కీ యా ముందు ఏదైనా సర్వీస్ ఏదైనా ట్రీట్మెంట్ చేసుకునే ముందు పర్మిషన్ కావాలి. అదే రెట్రో అథొరైజేష్ షన్ అయితే ఆఫ్టర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తర్వా తా ఆథరైజేషన్ కంపల్సరీ
ఊ
కానీ మా ట్రైనర్ ఇంకో ట్రైనర్ ఏం చెంప్నానంటే త్రీ ఆతర్ త్రీ టైప్స్ అని చెప్నాడు, థార్డ్ టైప్ ఏదో మర్చ్
ఎమర్జెన్సీ సర్వీసెస్
ర్జెన్సీ సర్వీసెస్ ఒకవేళ, ఒ పిఓఎస్ ట్వంటీ త్రీ ఉ తా ఆథరైజేషనే అవసరం లేదు, డైరెట్ పూర్తిగా మనము ప్రాసెస్ స్టార్ట్ చేసి అంతా చేసేసుకుంటాం ఏమి చేకు కోకుండా అంటే అతరైజేషన్ చెక్ చేయకుండా
ఆ
తర్వాత వచ్చి ఇంకా మీడియా మేనేజర్ ఫస్ట్ హిస్టరీలో చెక్ చేస్తాం ఆథరైజేషన్ ఉందా లేదా మల్ల క్లైమ్ ఫార్మ లోకెల్లీ చెక్ చేస్తాం బ్లాక్ నెంబరు చీ ఫీల్డ్ లోకేట్ లొకేటర్ లో సిక్స్టీ త్రీ దగ్గర హాస్పిటల్ బిల్డింగ్ లో అయితే అక్కడ చెక్ చేస్తాము చెక్ చేసి అది ఉంది అంటే ఇక్కడ ఎక్కడో చెక్ చేసి క్రాస్ చెక్ చేస్తా మ్యాచ్ అవుతుందా లేదా లే బుల్టీ బకెట్ లోకిళ్ళి గోటు లోకి వెళ్ళి ఆత్ సర్చ్ లోకెళ్ళి ఆ కవరేజ్ ఆత్ అని ఉం ఉంటాది
కాదు మీ సాప్ట్ వేర్ గురించి నాకు కొంచెం నేర్ నేర్పియోచ్చు కదా
ఆ ఓక్ ఒకవేళ ఆ ఐడి ఆట్సెట్టొ మ్యాచ్ చ్ అవ్వలేదు కవరేజ్ ఆత్ లో మ్యాచ్ అవ్వలేదు అంటే మీడియా మేనేజర్ లోకి వెళ్ళి ఎపిక్
వామ్మో వామ్మో మెల్లిగా చెప్పు ఎందుకు అంత ఫాస్ట్ గా చెప్తున్నావు కాదు ప్లే స్పీడ్ టూ ఎక్స్ లో పెట్టు కున్నావా ఏంది పోను
లేదు లే చెప్తాను చూడు చిన్నగా చెప్తా ఫస్ట్ హిస్టరీలో చెక్ చేస్తా ఆథరైజేషన్ ఉందా లేదా ఆ అండ్ దెన్ లైబిలిటీ బకెట్స్ లోకి వెళ్ళి అఔట్ స్టాండింగ్ లో క్లైమ్ ఫామ్ ఉంటుది క్లైమ్ ఫామ్ లోకి వెళ్లి ఆ యూబి జీరో ఫోర్ ఫామ్ అయితే సిక్స్టీ త్రీ దాంట్లో ఉంటది ఆథరైజేషన్ నెంబర్
బ్లాక్ నంబర్ సిక్స్టీ త్రీలో
ఫీల్ లొకెటర్ అంటాం మేము అదే సిఎంఎస్ ఫిఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో అయితే బ్లాక్ నెంబర్ అంటారు ఆ అక్కడ ఆ బ్లాక్ నెంబర్ ట్వంటీ త్రీలో ఉంటది ఒకవేళ అది ఉన్ ఉంది అంటే ఆ లయబిలిటీ బకెట్స్ లోకి వెళ్ళి గోటు లోకి వెళ్ళి ఆత్ సట్ అని ఒకటి ఉంటది ఆప్షన్ ఆప్షన్ లోకి వెళ్ళి ఆ
కాదు నేను ఇంతగా మాట్లాడుతాన్నా మీ ఆఫీస్ పాపకి ఎట్లా వస్తుంది మీది అ్రా
ఏమో మరి నాకు తెలీదు ఉండు నేను చెప్పేది విను నీకేమైనా డౌట్ ఉంటే చెప్పు అరే రే రామాయణం అంతా విని రాడునికి సీత ఏమైతది అంటే ఏం చెప్పేది నేను
మీ ఆఫీస్ పిల పడుకొని నిద్రపోతంటే ఆ పిల్లని చూసి ఉన్నా నేను ఇది మర్చిపోయినా
కొట్టేస్తా నిన్ను సరే చూడు అ హిస్టరీలోకి వెళ్ళి ఆ తను సర్చ్ చేస్తాం ఫస్ట్ లైబిలిటీ బ ట్ లో క్ ఎల్లు లయాబిలిటీ క్ బా
అది ఎక్కడుంటది
అరే రే క్లైమ్ ఓపెన్ చేస్తే అందులో ఉంటాయి ఆప్షన్స్ నువ్వు ఒకసారి ఓపెన్ చేస్తే తెలుసుా సార్ మీకు ఏం సాఫ్ట్వేర్ యూస్ చేస్తారో తెలీదు మాకు ఎపిక్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు
అదే నేను అనింది ఎపిక్ సాఫ్ట్వేర్ గురించి ఫస్ట్ చెప్పాలి నువ్వు డైరెక్ట్ గా లైబిలిటీ బక్కెట్టదంటే నేనే ఆడిపోవా
సరే ఏపిక్స్ ఏపిక్స్ సాఫ్ట్వేర్ లో అక్లెయిమ్ ఓపెన్ చేయంగానే లైబిలిటీ బకెట్స్ అని క్లిక్ చేస్తాం క్లిక్
కాదు ఖాళీగా ఉన్నప్పుడు మా రూమ్ కు వచ్చి నాకు ప్పుడు కొంచం ఎపిక్ సాఫ్ట్వేర్ గురించి చెప్
చెప్తానులేమ్మా
ఎప్పుడు నేను సచ్చిపోయినా
దోషంలా దోషంలా చెప్తాలే వచ్చి
ఎప్పుడు చేప్తావో ఎమో నువ్యు చేప్ చెప్పేసరికి నేనే ఆడబోతాను
యడబోవులే ఈదే ఉంటావులే ఇంక
నువ్వే పెళ్లిి చేసుకొనిపోతా అంటాను
ఏమోలే ఫస్ట్ ఇది విను తర్వాత పెళ్లిి గురించి చేస్తావ్
సాదు ఆత్ర చేసిండి నం చెప్పు అంటే యడ్కి యడ్కి పోతా తనవు నువ్వు నాకు ఎపిక్ సాఫ్ట్వేర్ లోనే చెప్పు నాకు నువ్వు మీ ట్రైనరు మా ట్రైనరు అన్నంత మ
సరే చెప్తాడు విను గమ్మన
గొమ్మన వినలేను నే మధ్యలో మాట్లాడతా, క్రాస్ క్వశ్చన్స్ వేస్తా. ఉమ్ సరే అసలు ఎపిక్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి?
మేము యూజ్ చేసే టూల్
అంటే దానికంటూ ఒక డెఫినేషన్ ఉండదా ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్ ఫైన్
ఓకేనా అదొ ఒక టూల్ లైక్ జావా సీక్వెల్
ఓకే ఆ ఓకే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ యూ కెన్ ప్రొసీడ్
ఆ అది ఆ
పోతన్
ఏ ఆ పిల్లర్ ను చూడొద్దు డిస్టర్బ్ అవ్వద్దు
ఓకే
ఓకేనా ఆ చెప్తాడు ఏపిక్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినాక క్లైమ్ ఓపెన్ చేసావు ఆ హర్ నంబర్ ఓ పని చేసి లైబిలిటీ బకెట్ అని ఒక ఆప్షన్ ఉంటుది ఓకేనా ఆ లైబ్ బిల్టీ బకెట్స్ ఓపెన్ చేసినాం అనుకో క్లెయిమ్ ఫామ్ ఓపెన్ చేస్తాం క్లైమ్ ఫమ్ అఔట్ స్టాండ్ కాదు ఉండు ఉండు ఉండు ఉమ్ చొప్పు చొప్పు
ఎపిక్ సాఫ్ట్వేర్ రోల్ లో ఫామ్స్ అని సర్ చేయాలా లైబిలిటీ బకెట్స్ కోసం వెతకాలా
వెతకాల్సిన అవసరం లేదు అక్కడ ట్యా అక్కడ ఉంటాయి ట్యాబ్స్ లాగా ఆ డైరెక్ట్ లయబిలిటీ బకెట్ ఉంటది నికీ ఒక్ సారి అది చూపిస్తేనే అర్థమైతది ఇప్పుడు ఒకటి ఒకట్ చొప్తా అంతే వినూ మళ్ళా ఒక్ సారి చూపిస్తా నిక్ కె ఆమ్ లైబుల్టీ బకెట్స్ అనే ట్యాబ్ ఉంటది అది క్లిక్ చేస్తే మనకు ఒక ఒక ఒక పేజ్ ఓపెన్ అయితది
ఆ
అది క్లిక్ చేస్తే ఏమన్ ఓపెన్ అయితది
లైవ్ ఫార్మ్స్ ఓపెనైతది
ఓపెన్ అయితదక్క
ఓకే
ఓకేనా ఆ పేజ్ ఓపెన్ అయినాక ఔట్ స్టాండింగ్ అని ఒక ఆప్షన్ ఉంటదాడ అదే దాంట్లోనే ఒక్ ఒకటి ఇన్వాయిస్ మాదిరుంటది. ఇన్వాయిస్ని క్లిక్ చేస్తే రై క్లిక్ కాదు లెఫ్ట్ క్లిక్ ఇస్తే వ్యూ క్లైమ్ అనుంటది వ్యూ క్లైమ్ అని క్లిక్ చేస్ క్లైమ్ ఫామ్ ఓపెన్ అయితది
ఆ
ఇక్కడ వరకు అర్ధమైందా
అర్థమైంద్
ఏమేం చేస్త చెప్పు లైబిలిటీ బకెట్స్ ఓపెన్ చేసి
లైబుల్టి ఆ ట్యాబ్ ఓపెన్ చేసిన్ తర్వాత లె టు క్లిక్ ఐస్ లెఫ్ట్ క్లిక్ కేనా
ఆ లెఫ్ట్ క్లిక్కే ఇన్వాయిస్ దగ్గర పొయి లెఫ్ట్ టు క్లిక్ ఇయ్యల్ల ఉమ్ క్లైమ్ ఫామ్ అనేది ఓపెన్ అయితది. అక్కడ ఫీల్డ్ లొకేటర్ సిక్స్టీ త్రీ లోక్ పోవాల ఫీల్డ్ లొకేటర్ సిక్స్టీ త్రీ
ఓకే ఫీల్డ్ లొకెటర్ సిక్స్టీ త్రీ యుబి జీరో ఫోర్ ఫార్మా
ఆహా యుబి జీరో ఫోర్ ఫామ్ కరెక్ట్ అక్కడికెళ్తే అక్కడా ఆ థరైజేషన్ నెంబర్ ఉంటది.
మ్
ఆథరైజేషన్ నెంబర్ ఉంటే మనము మ్ ఆథరైజేషన్ నెంబర్ ఉందనుకో హిస్టరీలోకెళ్ళి ఆ నెంబరు ఈ నెంబర్ మ్యా అవుతుందా లేదా చూస్తాం
హిస్టరీలో ఎట్ల వస్తది ఆ నెంబరు
చేస్తే ఆ నెంబర్తో ఉంటది.
అంటే ప్రీవియస్గా సేవ్ అయ్యి ఉంటదా
ఈ ప్రీవియస్గా ఎవరైనా వర్క్ చేసింటారు కదా ఆ ఆథరైజేషన్ నెంబర్ ఏసింటారు కొన్ని కొ కొత్తోల్లైతే ఒకవేళ కొ కొత్తదయితే ఇంకొక ఫోర్ వేస్ ఉంటాయి మనం చెక్ చేయడానికి అప్పు అప్పుడు లయబిలిటీ బ కిట్స్ లో గో టు ఆప్షన్ అని ఉంటుది
ఓకే
గోటు ఆప్షన్ లోకి వెళ్ళి ఆత్ సత్తు అని ఒకటి ఉంటది
ఆ
ఎక్కడికి వెళ్ళాలి చెప్పు
ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి
ఫోర్ ఆ ఆప్షన్స్ ఉంటాయి
ఫోర్ ఆప్షన్స్ లో గో టు లైబుల్టి బకెట్లొ గోటు
హ్మ్ క్లిక్ చేయాల గోటు క్లిక్ చేసి ఆతు సర్ దాన్ని క్లిక్ చేయల
ఆక్స్ ఆ ఓకే
ఆ తార్ సర్ట్ అని ఉంటది ఆ అది క్లిక్ చేస్తే ఒక మళ్ళ ఒక పేజ్ ఓపెన్ అయితాది మనకి
ఓకే
ఆ ఆ పేజ్ ఓపెన్ అయినాక కవరేజ్ ఆత్ అని ఉంటది
హ్మ్
అది క్లిక్ చేస్తే ఆత్ నెంబర్ అని ఒకటి కనిపిస్తది ఫస్ట్ లోనే పైననే కనిపిస్తది
ఓకే.
అది కనిపించిన తర్వాత మనము క్రాస్ చెక్ చేయ్యాల ఆ క్లైమ్ ఫామ్ లోది ఇది మ్యాచ్ అవుతుందా లేదా అని. మ్యాచ్ అవుతుంది అం ప్రొసీడ్ చేయొచ్చు ఫర్ ర్దగా మ్యాచ్ అవ్వలేదు అంటే ఒకటి పోర్టల్ ఉం ఉంటాది ఆ పోర్టల్ లోకెళ్లి చెక్ చేయ్యాల
ఆహా అవును అవైలిటీ పోర్టలా దాంట్లో అంటే అవైలిటీ పోర్ట్ ల్లో ఇప్పుడు ఏట్నా అవి చెక్. చేస్తాం కదా క్లెయిమ్ ఫామ్స్ సిక్ చేస్తాము.
క్లెయిమ్ ఫాము స్టేటస్ కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆథరైజేషన్ నెంబరు దీనికి ఓ ఓ కేనా కాదా ఎంత వరకు హ్మ్
ఇప్పుడు దాంట్లో అవైలిటీ పోర్టల్లో మనము లాగిన్ అయిన తర్వాత.
హ్మ్
మామూలుగా ఫిజీషన్ బిల్లింగ్ లో వే ఎలా చేస్తాం కదా.
కానీ మాది హాస్పిటల్ బిల్లింగ్ లో మాకి ఇట్లనే చెప్నారు.
ఓకే.
సో అక్కడికి వెళ్ళి ఆ ఆ నెంబర్స్ సెర్చ్ చేస్తే వస్తది అక్కడ యాక్టివ్ ఉందా లేదా ఆ డేట్ ఆఫ్ సర్వీస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేస్తాం..
ఆ
మార్చ్ అయితే ప్రొసీడ్ ఫర్దర్ లేదు అంటే. రెప్ కాల్ చేసి కనుక్కుంటాం వాళ్ళకి డీటెయిల్స్ చెప్పి. ఒకే నా అప్పుడు ఓకే అంటే ప్రొసీడ్ చేస్తాం లేదంటే బకెట్ యాక్టివిటీ యాడ్ చేస్తాం. హోల్డ్ లో పెడతాం. ఒక థర్టీ డేస్ లాగా. అంతే మళ్ళా మీడియా మేనేజర్ లో చెక్. వచ్చేస్తాం అది మ్యాచ్ అవుతుందా లేదా మ్యాచ్ అవుతుందంటే ఓకే లేదు అంటే హోల్డ్ హోల్డ్ చేస్తాం కొద్ది రోజులు థర్టీ డేస్ వరకు. అయింది చూడమ్మా.